ఐన్ని
హా హాయ్ అండి
హాయ్ హాయ్
బాన్నారా
బాన్న మీరు బాన్నార
ఆ బాన్నామండి
ఏం చేస్తున్నారండి
ఏం ఉన్నదండి ఇగో బట్టలు ఇస్తిరి చేస్తున్న
ఔనా
ఉహ్మ్ తిన్నరా
ఆ తిన్నా తిన్నా పదకొండు గంటల అప్పుడు తిన్నాక మళ్ళీ తినను ఇ ఒకసారి నైట్ మళ్ళీ
ఆ డైటింగ్ చేస్తున్నారా
అవునవును అప్పు బాగా లావున్నా అనేసి స్టార్ట్ చేసిన ఇంకెండ చేయాల ఇ
అవునా
తిన్నప్పుడే గట్టిగా తింట తర్వాత తినను తిన
ఆహ్ అంటే వాకింగ్ ఏమన్నా జేస్తారా
నేను కాని మా ఇంట్లో నుండి హౌస్ కాడికి ఊకే బయటికి అటు ఇటు నడుస్తూనే ఉంటా వాకింగ్ చేశా అంత పని అయితే ఉండదు అక్క
హమ్
ఆమ్
అంటే డైటింగ్ ఇంకా ఎవరేమైనా వేరే ఫుడ్ లాంటిది ఏమన్నా తింటారా నార్మల్ గా రెగ్యులర్ ఫుడ్ దేనా
రెగ్యులర్ ఫుడ్ యే కాకపోతే ఏంటంటే అప్పుడు ఆయిల్ ఫుడ్ ఎక్కువ తీసుకోక పోయే స్టార్టింగ్ లో బాగా తీసుకోని లావు అయిన అనేసి తగ్గించిన ఆయిల్ ఫుడ్డు మళ్ళీ ఏ అంటే స్వీట్లు మన చక్కెరకు సంబంధించినవి చేయడం వల్ల ఫ్యాట్ వస్తాది విషయం తెలుసు కాబట్టి చెక్కరకు సంబంధించినది తీసుకోకుండా మామూలుగా బెల్లానికి సంబంధించినవి తీసుకుంటా ఉంటా స్వీట్లు
హమ్ హమ్ బెల్లం యూజ్ చేయడం వల్ల ప్రాబ్లం ఉండదు అనుకుంటా
ఆ ఉండదు కాబట్టి బెల్లం తినడం ఎక్కువ తింటా ఉంటా మళ్ళీ చక్కర తక్కువ
ఉమ్
మళ్ళీ అప్పుడప్పుడు ఉలువల చారు ఉలువల పప్పు చారు లాగా చేసుకుంటాం ఉలువల గుగ్గిలు ఏం మళ్ళీ చేస్తా ఉంటాము ఎప్పుడోసారి అట్లా ఒక మూడు నెలకి ఒకసారి అట్లా
మ్ అట్లా డైట్ ఫుడ్ తీసుకుంటే కొంచెం హెల్త్ కూడా మంచిది కదా
అదే అదే చేస్తుంట లేట్ నైట్ కూడా తినకుండా మ్ బా తినేదన్న అప్పుడు ఒకప్పుడు ఇప్పుడు తగ్గినాయి
మ్
అదే టైమింగ్స్ ఆ
సేవన్ తర్వాత తినొద్దంటారు కదా ఏదైనా ఫుడ్ తిన
ఆ నేను అంత ముందుకు నైట్ అసలు ఎంత నైట్ అంటే మస్తు నైట్ తినేది ఆయనప్పుడు అప్పుడు తినేదాన్ని ఇప్పుడు కూడా కొంచెం నైన్ వరకు వచ్చేస్తాడు ఇక తిడుతున్న అనేసి ఇ అప్పుడు ఇద్దరం కలిసి తింటాం కానీ సెవెన్ తర్వాత తింటే ఇంకా లావు అయితాను అంటారు కదా అని మేము ఎప్పుడో సెవెన్ తర్వాతకే తింటాం అమ్మోల్ల ఇంటికి వెళ్లి న్నప్పుడు మాత్రం వాళ్ళు తీసుకొచ్చిస్తే నే
ఉమ్
అమ్మోల్ల ఇంటికి వెళ్ళి నప్పుడు అమ్మ మామూలుగా అమ్మ ఐదు నర కట్ల వంట చేస్తాది ఆరెంటి వరకు చేస్తాది కాబట్టి అంటే ఆరున్నర ఏడింటి వరకు అన్నం తినడం అయ్యే పోయేది వాళ్ళు కొంచెం పుదు దాక వేస్తారు కాబట్టి ముందు చేయడం ఉంటది వంట తిన
ఉ హు
సెవెన్ వరకు తినడం వల్ల కూడా కొంచెం హెల్తీ ఫీట్స్ ఉంటాయి అంటారు మనం ఏదైనా ఫుడ్ తోనే కదా హెల్త్
ఆ
హుమ్ ఇప్పుడు అన్నీ ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా వాటితోటే, టైం తినకపోయినా కష్టమే టైంకి ఎక్కువ తిన్నా కష్టమే,
ఉహు
ఏం చేస్తున్నారు మరి,
ఎంలే కావాలి, మాములు గ్లో రావాలంటే ఎం ఎం వాడుతా ఉంటారు ఫేస్ గ్లో రావడం, కోసం
ఫేస్ కి మనం నార్మల్ గా పెరుగును, పసుపు కలిపి ఫేస్ కి అప్లై చెయాలి, ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకొని మళ్ళా కూల్ వాటర్, కొన్ని క్లీన్ చేసేసుకుంటే, అట్లా డే బై డే అట్లా చేస్తే మంచి గ్లో వస్తాది. ఆ ఫేస్ మీద ఏదైనా నల్ల మచ్చ మచ్చలు గానీ పింపుల్స్ గాని ఉన్నా కూడా తొందరగా తగ్గిపోతాయి. ఉ కలరు కూడా మంచి గ్లో అవుతది.
ఆహా
ఇంతకు ముందు నా ఫేస్ మీద చాలా పింపుల్స్ ఉండేది పింపుల్స్, బాగా మ ఇట్లా గిచ్చడం వల్ల ఫేస్ అంతా మచ్చలు వచ్చినయి, ఎన్ని మెడిసిన్స్ వాడినా హాస్పిటల్స్ తిరిగిన అస్సలు తగ్గలే అయితే నాకు తెలిసిన, ఒక ఫ్రెండ్ చెప్పింది, అన్నట్టు పసు సుపును ఇట్లా కర్డ్ కలిపి పెట్టు అని అట్లా ఒక వన్ మంత్ టూ మంత్, సో కంటిన్యూస్ గా మంచిగా పెట్టినా తర్వాత, పింపుల్స్ మచ్చలు అన్ని పోయినాయి, ఎన్ని మెడిసిన్స్ వాడినా తగ్గలేదు. వాటి వల్ల మాత్రం మంచి క్లియర్ అయిపోయింది.
అవునా నేను ఎప్పుడూ పెట్టలేదు అక్క నేను ట్రై చెయ్యాలి పెరుగుతోని ఉన్నపుడు హో
ఉ నార్మల్గా మనం స్నానం చేసే, స్నానానికి వెళ్తాం ఒక హాఫ్ అన్ అవర్ ముందు కొంచెం ఒక స్పూన్ పెరుగు కొంచెం, పసుపు రెండింటిని కలిపేసి ఫేస్కి అప్లై చేసి, కొంచెం పని చేసుకుంట వదిలేయాలి వదిలేగా మళ్ళ సాన్నం చే ము అప్లై చేసేస్తే సరిపోతుది.
అట్లా వన్ డే టూ టూ డేస్ త్రీ డేస్కిసారి అట్లా అప్లై చేస్తా అంటే ఫేస్ మంచి, గ్లో వస్తాది.
ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తగ్గుతాయి. అన్నట్టు నాకైతే చాలా మటుకైతే వర్క్ చేసింది. ఉ
ఆ
ఉమ్
మేము వేటన వెద్దాం, అనుకుంటే ఎప్పుడో ఒకసారి మామలుగా టూ టైమ్స్ త్రీ టైమ్స్ పెట్టినాంలే గాని, ఎవరీ యూత్ అన్ని క్రీమ్ ఉంటది అది మాస్క్ లేక్కా అది పెట్టుకొన్ని, తీసేస్తాం అట్లా ఒక పదిహేను నిమిషాలట్ల ఉంచుకొని తీసే
అది
మా ఫ్రెండ్ చెప్పలే
అదే ఏదనా ఫంక్షన్స్ కి నాకు ‌ఎమటే కావాలి గ్లో అంత ఎవ్రీయూత్ యూజ్ చేస్తే బాగుంటది కానీ మనకు రెగ్యులర్ గా ఇది వాడడం వల్ల నాచురల్ గా మనకు కిచెన్ లో దొరికే ఐటమ్సే కాబట్టి మనం యూజ్ చేసుకోవచ్చు మ్ నాచ్రల్ గ్లో వస్తది కానీ బాగుంటది అది పెట్టినాక ఫేస్ కట్ కడిగినా కూడా క్లీన్ గా మనకు మంచిగా ఫేస్ కూడా మంచి రఫ్గా అ పీయల్ స్మూత్ ఉంటది చాలా బాగుంటది ఒకసారి ట్రై చేసి చూడండి మీకు రిజల్ట్ తెలుసు ఒక వన్ వీక్ అట్లా ఒక టూ త్రీ టైమ్స్ పెట్టండి తెలుసది
ట్రై చేస్తా ఎందుకంటే ఇంట్లో దొరికేటివి కాబట్టి కంపల్సరీ ట్రై చేస్తా
ఎక్స్ అంటే అమౌంట్ పెట్టి కొన్ని వచ్చిన తర్వాతకు పడకపోతే అనవసరంగ నీ వేస్ట్ టైం వేస్ట్ అదే మన కిచెన్ లో ఐటమ్స్ అనుకో మనకు కూడా అంత టైం వేస్ట్ ఉండదు మనీ వేస్ట్ ఉండదు పసుపు ఆ యాంటీబైటిక్ అంటార్ కదా పసుపు యూజ్ చేస్తే బాగుంది ఫేసు కొంచెంమందికి పడకపోవచ్చు మ్ కొంచమందికి పడదంటారని కెమికల్ కలవడం వల్ల మన ఫేస్ కి మంచి మంచి గ్లో ఇస్తది మనం మాక్సిమం నాచరల్ వాటికే ప్రిఫరెన్స్ ఇయాలే ఈ అమౌంట్ టి కొనడం వాటి వల్ల యూజ్ లేకపోవడం టైం వేస్ట్
ఆ
మ్ హెర్ కు కూడా అంత ముందు చిన్న గున్నప్పుడు కుంకుడికాయ్ వాడేది అప్పుడు హెయిర్ బాగుండేది ఇప్పుడు ఏమం షాంపూలు
ఆ
చిన్నగున్నప్పుడు మా మదర్ కూడా ఎక్కువ కుంకుడుగాయలతోనే పోసేది తలస్నానం అప్పుడు హెయిర్ బాగుండేది లాంగ్ హెయిర్ ఉండేది షాంపూస్ ఈ వీటి వల్ల అంతగా ఇప్పుడు హెయిర్ అంత ఉడిపోవడం డ్యామేజ్ జవడం బాగుండట్లేదు మీరేమన్నా యూజ్ చేస్తారా హెయిర్ స్కి టిప్స్
ఏమి చేయము మేం అందుకనే గుండు కోటించుకునం ఆ అంటే మామూలుగా మా ఫస్ట్ డెలివరీ అప్పుడు
మ్ గుండు కొట్టిచ్చుకున్న తర్వాత కూడా కొన్ని మ్ మ్
ఫస్ట్ బాబు పుట్టినప్పుడు మామూలుగా నాకు అప్పుడు స్టార్టింగ్ లో టెన్త్ వరకు బాగుండే జుట్టు అట్లాంటి జుట్టు మళ్ళీ ఇంటర్ కి వచ్చినాక మళ్ళీ పెళ్లి టైం లో అట్లా తగ్గిపోయింది చో తగిపోయింది మళ్ల నేన్ మళ్ళీ కంటిన్ కూడా చాలా ఊరికి కట్ చేస్తా ఉండేది వీళ్ళ దొరికితే కట్ చేేది నాకు సమానంగా ఉండాలంటే బాగా ఇస్త ఇష్ట అనమాట జుట్టు మళ్ళీ నాది బ్లాక్ లో ఉండదు కొంచెం గుర్రం తోకలక్కని అందరు కామెంట్ చేసేవాల్ నన్ను గుర్రం లెక్క తోమక లెక్క సూ సూపర్ ఉంటది ఈమె జుట్టు అనేసి అనేవాళ్ళు అంటే ఇగా మంచిగా సమానంగా ఉండాలని ఊకె కట్ చేస్త ఇప్పుడు ఉండే దాని కింద ఇంక కొంచెం తక్కువయింది తక్కువ అయేసరికి ఇంక షాంపులు ఈ మావ షాంపూ పెట్టుకుంటచింది సన్సిల్క్ షాంపూ పెట్టుకునే దాన్ని డవ్వు పెట్టుకునే దాన్ని అట్లాంటిదాని చుట్టు మీద ఇంట్రెస్ట్ అంత పెట్టలేదు ఆయిల్ కూడ పెట్టుకోకపోయాదన్ని ఊకె ట్రైన్ చేసేదాన్ని గాని పెట్టుకోకపోయేదాన్ని ఎప్పుడో ఒకసారి ఇంగ దిస్కో మా పెద్ద బాబు పుట్టినాక అసలు ఫుల్లు జుట్టు పెరిగింది నాకు అనుకోకుండ
హ్మ్ కొంచెం మంది ఊ యాడుపుట్టినప్పుడు కొంచె ప్రెగ్నెన్సీ టైమ్ లో కొంచమందికి ఊడిపోతదంటరు కొంచమందికి జు అ గ్రోతింగ్ ఉంటదంట
బాగా గ్రోతింగ్ గోరంగా ఉంది మస్తు అనిపించింది ఇగ పెరుగుతంటే కట్ చేసుకుంటున్నా మస్తు అనిపించింది మళ్ళీ చిన బాబు పుట్టే టైం మళ్ళీ ఎందుకో అసలు దానంత అదే పౌను కట్ చేేస్తా ఉంటే అంటే కొంతమందికి చేతులు గుడా పడితే మంచిది కాదంటరు గదా అట్లా అ అట్ల ఏమన్నా అయింద ఏమో కట్ చేస్తారు అనమాట కొంతమంది ఎవరి పడితే వాళ్ళతో కట్ చేయిస్తా కాబట్టి సెట్టు కాలే ఇగ ఊడి పోడం స్టార్ట్ ఐంది సన్నగా ఐంది పిలకలెక్క అయి
క కట్ చేసే వాళ్ళ చేతి గుడా మంచిగ లేకపో పోతె అట్లయితదన్
ఆ అట్ల అది అట్లా అయి ఊడిపోతంది అంతలోపె నేను మల్లి పాప పుడితే ఇట్ల గుండు తీయించుకుంట జుట్టు అంటే బాగా ఇష్టముండే నేను ఎవ్వరు ఒక చాలా మంది అడిగిరీ జుట్టు నువు తీయిుంచుకుంటావ ఎంత మంచి జుట్ ఇవ్ అని అడిగుతే నేన్ అసలే తీయించుకోను ఏదేమైనా తీయించుకోను చుకోనని బా బెట్టు పెట్టుకునేదాన్ని అనమాట ఎన్ని రోజులులకున్న తీయించ్ పోననేసీ అట్లాంటి దాన్ని నేను జుట్టుకి అంత ప్రిఫేరెన్స్ ఇచ్చిన కాట్టి సరే నాకు బిడ్డ పుడితే అదే జుట్టు ఇచ్చేస్తా అన్నట్టు నేను దేవుని కాడ మొక్కుకున్న
ఊహు
మొక్కుకున్నా ఇగ పాప పుట్టలేదు బాబు పుటిండు కదా సరే తీయ్ మొక్కకున్నా ఇగ